హలో
ఆ హలో
ఆ చెప్పండి
బాగున్నారా అండి
బాగున్నాను మీరు బాగున్నారా
మేము కూడా బాగున్నామండి ఈ ఈరోజు ఏం తిన్నారండి
ఇప్పుడే పప్పు తినేసానండి మీ
ఈరోజు ఏం తిన్న మాది పప్పుచారండి
ఓకే అండి చెప్పండి ఈరోజు స్పెషాలిటీ ఏంటి మీది
మాద యాన్యువల్ డే అండి మేమైతే వెళ్ళేసరికి ట్యాన్స్ అయితే అర్థం కాలేదండి
రసెప్షన్స్ ఎక్కడ
ఏకశిల బిఎడ్ కాలేజీలో అయ్యిందండి
ఓకే అండి చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా అనిపించింది మీకు యన్యువల్ డే
ఆన్యువల్ డే అయితే చాలా బాగుంది మేమ తెల్లవారికి అయితే స్టార్ట్ అయిపోయింది అదైతే
ఓకే
దా దాంట్లోన అయితే ఫస్ట్ మేము వెళ్ళే వారకి అయితే కూచిపూడి భరతనాట్యం సంబంధించిన డ్యాన్స్ ఆడారు మొత్తం మా డ్యాన్స్ క్లాస్ వాళ్ళే ఉన్నరు మాకు ఏం పెట్టలేదండి డ్యాన్స్ల లెనోలకి ఏం పెట్టలేదు నార్మల్గా స్కూల్ డ్రెస్లనైనా రావచ్చు లేకపోతే నార్మల్ డ్రెస్లునైనా రావచ్చు
ఓకే అండి ఎవరెరు వెళ్లారండి
దా నేను మదర్ ఫాదర్ ఇంకా బ్రదర్
ఒకే అండి ఏమేం జరిగయండి యానూవల్ డేలో సెలబ్రేషన్స్
అంటే ఫస్ట్ సార్ స్పీచ్ ఇస్తాడు కదా అట్లా
ఓకే
కానీ ఒక పో చెప్పేవాడు ఆయన వచ్చాడు మంచి పోయమ్ చెప్పాడు బాగున్నాయి వేమన శతకాలు అని చెప్పాడు
ఓకే జానపద నృత్యాలు కూడా ఏమన్నా చేసారా అండి స
ఆ చేశారండి
ఒకే
ఇంకా నర్సరీ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు వాళ్ళందరు చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ నృత్యం ఆడుతుంటే చాలా ఆనందంగా ఉంది
ఓ చిన్న పిల్లలు వాళ్ళ నృత్య నాటకాలు అంటే డ్రెస్ కోడ్ తన వచ్చి చేసార
ఆ డ్రెస్ కోడే వల్ల కూడ డ్రెస్ కోడే
ఒకే
ఆ చిన్న చిన్న పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు భరతనాట్యలు కూచిపుడి ఇంకా ఏం ఇం ఇంకా ఇప్పుడు పాటలు ఆ వచ్చండి అంటే కూచిపూడి వచ్చండి
కూచిపూడి మీరు కూచిపూడి ప్రద
కానీ నేను ఆహా ఎప్పుడు చేయలేదండి
ఓకే అంటే మీరు ఇట్లాంటిది ప్రోగ్రామ్స్ లో కూడా ఎప్పుడన్న పాల్గొంటార
ఆ ఇప్పుడైతే పాల్ పాల్గొంటాను ఛాన్సెస్ ఉంటే పాల్గొంటాను
ఓకే పాటలు కూడా పాడతారు మీరు
ఆ పాడతాను పాడతాను
ఎలాంటి పాటలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మీరు పాడడానికి ఇష్టపడతారు
గాడ్ సాంగ్స్ ఆర్ ప్యాట్రియాోటిక్ సాంగ్స్ అండి
ఓ దైవ నిత్యమైన పాటలూ
దేశభక్తి పాతలు పాటలు కానీ మా పోయిన సార్ అన్వల్ డే అయితే
తే మీరు ఈ టైం ఇట్లాంటి చెప్పండి వినిపిస్తుంది
పోయిన సారి యాన్యువల్ డేకి అయితే మాకు ట్వుల్వ్ఓ క్లాక్ అయింది మా ప్రోగ్రామే లాస్ట్
లా పన్నెండు గంటల వరకు అయిందండి ప్రోగ్రాం మీ దాంట్లో
అవునండి
ఇప్పుడు మరి ఇంత తొందరగా కంప్లీట్ అయిందండి ప్రోగ్రామ్ ఆన్యువల్ డే
ఎందుకంటే ఈ ఓన్లీ సిక్స్త్ క్లాస్ వరకే డాన్సెస్ ఉన్నాయండి అందుకనే
ఓకే
ఈసా పోయిన సార్ అయితే మేము కచ్చా బదం సాంగ్ ఆడామండి
ఓ ఓకే మీరు డ్యాన్స్ పరంగా నృత్యము కూచిపూడి ప్లస్ పాటలు కూడా పాడు తరు మీకు అన్నీ ఆల్రౌండర్ అనుకుంటా ఇంకా అండి ఇంకా ఏ ఏమేమి స్పెషాలిటీ ఉన్నాయి మీ దాంట్లో
ఇంకా తినడానికి కూడా ఇస్తారండి
అంటే స్నాక్స్ లా కూడా ప్రొవైడ్ చేస్తారనమాట
ఆ చేస్తారు చేస్తారు బిస్కెట్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్
బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారా ఓకే అంటే పిల్లలకే ఇస్తారా లేకపోతే పెద్ద వాళ్ళకి కూడా అందరికి ఇస్తారా
అందర్కి ఇంకా
ఓకే తర్వాత ఇంకా వాళ్ళ ఏమనా స్పీచ్ ఇస్తారా స్పీచ్
ఆ ఇచ్చారు అవును ఇచ్చారండి
ఓకే స్పీచెస్ ఇస్తార్ అంటే వాళ్ళు ఎలాంటి చెప్పండి మీ మాట సరిగ్గా రావట్లేదు క్లియర్గా
మీది కూడా రావట్లేదండి
సిగ్నల్ దగ్గర కొంచం నేనైతే సిగ్నల్ దగ్గరనే కూర్చున్నాను హలో హ హలో లో ఇప్పుడు ఓకే ఇప్పుడైతే మీది క్లారిటీగా వ స్తోంది హాలో హలో టీచర్ టీచలు వాళ్ళు ఎన్నుకున్నారు ఇప్పుడు మీ టీచర్స్ అయినా కూడా
అంటే పిల్లలు మంచిగా డ్యాన్స్ ఆడారని ఇంకా స్కూల్ గురించి స్కూల్ కి ఎన్ని ప్రైజెస్ వచ్చినాయి అని అం అంటే ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఎస్ బి ఐ బ్యాంక్ వాళ్ళు ఇట్లా కండక్ట్ చేస్తారు కదా కొన్ని కొన్ని
ఓకే వాళ్ళు కూడా వస్తారా
ఆ వాళ్ళు కూడా వచ్చి కండక్ట్ చేస్తారు రంగోలీ కాంపిటీషన్ లో వచ్చింది ఇంకా రోడ్ సేఫ్టీ దాంట్లో మా స్కూలే ఫస్ట్ వచ్చింది
ఓ గ్రేట్ అండి అయితే స్కూల్ ఏకశిలా స్కూల్ అని పేరు విన్నా కూడా అన్ని ఫేమస్ ఏ అనుకుంటా ఎందుకంటే ఈ పేర్లు చాలా దగ్గర మారు మ్రోగుతుంటాయి కదా స్కూల్ గురించి.
ఆ మాస్ మా స్కూలేస్ స్టేటు, వన్ టు ఫిఫ్త్ ర్యాంక్స్ మా స్కూల్ వే
ఈ స్కూల్లో అప్పుడప్పుడు ఏమన్నా ఎస్సే కాంపిటీషన్స్, టూరిస్ట్ ప్లేసెస్ కి తీసుకెళ్ళడం అలా అలాంటివన్నీ జరుగుతుంటాయా
చాలవు
ఓకే మీరు మీ మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్లారంండి మీ స్కూల్ తరఫు నుంచి
ఆ స్కూల్ తర్పున అంట్ టే నేను పోలేదు ఎందుకంటే స్కూల్ ట్రిప్ నున్న సారి ఇం ఇంట్లో కూడా ట్రిప్స్ ఉన్నాయి అందుకనే వెళ్ళలేకపోయా.
ఓ మీ ఇంట్ వాళ్ళు మిమ్మల్ ట్రిప్స్ కి తీకెళ్తారనమాట స్కూల్ నుంచి సంబంధము లేకుండా
క్క వెళ్తారు
ఓ ఓకే ఆ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కువ ఏ ట్రిప్స్ ని చూస్ చేస్తారు అంటే ఎలాంటి ప్రే ప్రదేశాలు
వాటర్ పార్క్స్, పార్క్స్ ఉ టాయి కదా సమ్మర్లో మెయిన్గా
ఓ సమ్మర్కి మీరు ఎక్కువ ప్రిఫర్ చేసేది జలపాతాలకు సంబంధించినవ ప్రదేశాలకు
ఇంకా రామోజీ ఫిలిమ్ సిటీ వెళ్దామండి.
ఆ ఎలా అనిపించిందండి రామజీ ఫిలిప్ సిటీలో ఆహా రామోజీ ఫిలిమ్ సిటీలో మీరే ఏమేం చూస్ శారు అక్కడ.
బహుబలి సెట్ చూసామండి. ఇంకదా మినీ బులెన్ దర్వాజా చూసినం అని ఇ ఇంక చంద్రముఖి హౌజా కూడా చూసామండి ఇంకా
డూల ప్రొవైడ్ చేస్త స్తార అండి ఫిలిమ్ సిటీలేకి వెళ్ళిన ఓకే అండి
మీ బాయిస్ బ్రేక్ అయితుందండి. ఇంకా స్కేరి హౌస్ కూడా చూసాం మేము
ద
మేం పాల్గొన్నామండి మేము కూడా రెయిన్ డాన్స్ ఆడినం అంత భయంకలంగా ఏమి ఉండదండి కానీ అంత భయంకరంగా ఏం ముండదండి చిన్న పిల్లలు చూస్తే భయపడుతరు కానీ మన సొంటి వాళ్ళు చూస్తే ఏం భయపడను. నార్మల్ గానే ఉంటది. ఆ ఇంకా మేము ను మహేష్ కూడా పోయామండి.
నుమయిష్ అంటే ఎంత
అంట్ నాంపల్లి ఎక్సిమిషన్ అండి.
ఓకే ఇది ఎక్కడుంటదిఅండి నాంపల్లి
మీ వాయిస్ అంత బ్రేక్ అవుతుందండి.
మీకిప్పుడు వినిపిస్తుందా అండి.
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి.
ఓకే అండి అంటే ఇప్పుడు అడ్మిషన్ లోకి సంబంధించిన ఏమన్నా అట్టయా
ఆ ఉంటాయండి అన్ని షాపింగ్స్ ఉంటాయండి ఆ డ్రెస్సెస్ ఇంకా కమ్మలు యాక్సెసరీస్ అన్ని కొనుక్కోచ్చండి
ఓకే అంటే ఎలా ఉంటాయండి అక్కడ కొన్నిటట్టుగా ఉంటాయా మనము కొనేంత రేంజ్ లో ఉం ఉంటాయా లేకపోతే చాలా పెట్టాల్సి వస్తుందా
ఎస్ల ఉంటాయండి ప్రైజెస్ అయితే బయట కంటే
ఓకే మరి మీర ఎందుకు ఎక్కడ అక్కడ ఏం పర్చేస్ చేస్త ఎక్కువ
ఆ అక్కడినండి తినడమే అండి ఇంకా
తినడమే తిండికి అయితే పెట్టచ్చు అంటారు
ఆ తిండికితి అయితే ఆ ఇంకా అక్కడ గేమ్స్ కూడా ఆడామండి
ఉంటుందా లేకపోతే ఏదో పోయినందుకు ఎంజాయ్మెంట్ సరే అండి మీరు చెప్పినా ఈ రోజు మీ అన్యువల్ డే సెలబ్రేషన్ ఈ ఎగ్జిబిషన్ది చాలా నచ్చిందండి మళ్ళీ ఎప్పుడైనా ఈ టాపిక్ గురించి చాలా నచ్చేటట్టు చెప్పు చెప్పారు మళ్ళీ మాట్లాడదాంమండి